హాలో
ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
ఆ బాగున్నామండి ఏం మండి పోలేదా ఊరికి ఫెస్టివల్ కి‌
ఫెస్టివల్కా వెళ్ళాలండి ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు మీ రాండి
నేను వెళ్ళాలండి ఎన్ని రోజులవుతుందో పల్లెటూరి వాతావరణం చూసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతా అండి నేను మా ఊర్ని
ఆ అవును అండి పల్లెటూర్లో ఉండే దానికి సిటీ లో ఉండే దానికి చాలా డిఫరెన్స్ అం అండి
ఇక్కడంతా ఏమంటారు ఏదో మనం పోతున్నాము వస్తున్నాము తింటున్నా ము అంతే లైఫ్ ఏమంటారు నలుగురు తో కలిసి మాట్లాడలేము ఏమి ఉండదండి.
టి లైఫ్ అనేది ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు ఏ పాటికి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు ఒకరు గురించి ఒకరు పట్ టీచుకోరు ఏమైనా కానీ లే ఆం ఉమ్ ఏం పట్టించుకోరు అదే మన పల్లెటూరు లో అయితే నా అ అందరూ ఉంటారు మన బంధువులు ఉంటారు మన శ్రేయోభిలాషులు ఉంటారు.
మా ఉండొచ్చండి ఈవినింగ్ అయి అతేనే అదే ఇంటి దగ్గర ఉంటే అలా చల్ల‌ గాలిస్తు అంటే బయట మంచం వేసుకొని ఫ్రెండ్స్ అందరూ నురు లేదా ఫ్యామిలీ అయినా టీ తాగుతూ ఏమంటారు వాళ్ళతో కబుర్లు చెప్పుతూ చెప్పుతూ ఉంటే ఆ ఫీలే వేరండి.
అవునండి.
తే ఏమన్నా పోయినామా మన వర్క్ చూసుకున్నామా వచ్చినామా తిన్నామా పడుకున్నామా అంతా ఇక్కడ బిజీ లైఫ్ ఒకరు గురించి ఒకరు ఆలోచించి చించే అంత కాదు కదా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించేంత టైం కూడా ఉండదు
అవునండి. సిటీ అంటేనే అట్లే ఉంటుంది అండి
ఇంక ఏం అంటారు వెహికల్స్ ఎక్కువ ఇక్కడ
అవునండి ట్రాఫిక్ జామ్ అంటదీ గంటలు గంటల్ ట్రాఫిక్ లో ఉండా ఉండాలా
అవును ఇంకోటి ఏమంటారు తెమ్ ఆ కనీసం నిద్ర కూడా సరిగ పట్టదండి వేగ్ వెహికల్ సౌండ్ అంట ఆ ఎయిర్ మొత్తం పొల్యూషన్ తో నిండిపోయింటుంది అస్సలకి
ఫుల్ పొల్యూషన్ ఫుల్ టాపిక్ జమ్ ఇద్దే ఉంటదండి ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా బీభచ్చంగా ఉంటదండి ఇక్కడ.
అందులో ఇక్కడ ట్రీస్ అనీ తక్కువ కదండి ఉండేది అంతా ఏమంటారు హౌస్ కట్టించు కట్టించుకోవాలని చెప్పి చెట్ల ను కూడా మాక్సిమం నరికేస్తారు
అవునండి ఎందుకంటే సిటీ కదా ఇండస్ట్రీస్ ఉండాలీ మన మనకి ఏమంటారు ఆ మన జాబ్స్ కోసం అనేసి మనం ఇండస్ట్రీస్ కడతా ఉన్నాం.
అవును మళి అదే పల్లెటూరులో అనుకోండి ఈవినింగ్ అయితే చాలు ఏమంటారు చల్లటి గాలి ఏదో ఇం. ఇంకా తెలియని ఫీల్ అది వర్షం పడి ఇంకోటి ఏమంటారు అంటే ఇప్పుడు ఈవినింగ్ టైమ్ లో వర్షం పడితే. అయితే ఓకే అండి ఇప్పుడు ఫుల్ గా ఎండ ఎండ వస్తుంటుంది ఆ టై లో వర్షం పడింది అనుకనిదో ప్చ్ ఏదో తెలిని ఫీల్ ఆ ఏమంట్రూ ఆ వర్షం అన్నప్పుడు ఆ మట్టి నుంచి వచ్చే స్మెల్లు ప్చ్ అంతా వేరే ఫీల్ అండి అసలు అవి ఎక్కడ దొరకవు పల్లెటూరి వైబ్స్ ఇక్కడ మనం వెతుకు
పల్లెటూరి వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం అండి మనకి ఏ పొల్యూషన్ అనేది చానా తక్కువ ఉంటుంది ఉంటుంది దాని గు స్వచ్ఛమైన గాలి ఉంటాది ఊమ్
ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్యూస్ చేయకొకుండె వెజిటబుల్స్ ఏ దొరు తే టొమాటో కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు మనం అక్కడే వెళ్ళి తెచ్చుకోవచ్
ఈవినింగ్ అయితనే ఎవ్వరు ఇంత ఇక్కడైతే ఎవరి పాటికి వాళ్ళ మొబైల్ సు టీవీసు వాళ్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూస్ చేసుకుంటా ఉంటారు అదే పల్లెటూర్ అయితే ఈవినింగ్ అయితనే కాసేపు చల్లగాలికట్లా కుర్చో నీ త అందరితో మాట్లాడుకుంటా వాళ్ళ ఎ ఒ వా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్పు
అవునవును ఇక్కడ ఊమ్ ఇక్కడ ఫుడ్ తినేప్పుడు గానీ ఎవరి పాటికి వాళ్ళు బిజీ లైఫ్ ఒక్కొరికి ఒక్కో షిఫ్ టైమింగ్స్ ఉంటాయి ఆఫీస్ వర్కు ఆ అదే ఇదే పల్లెటూర్లు అనుకోండి ఫ్యామిలీ మొత్తం ఒకసారి అన్నం తింటాము ఇంకా కబుర్లు చెబుతాము కుంటాము ఇంకేమంటారు హెల్తీ ఫుడ్ అండి ఇక్కడంతా ఏదో అది ఇది అన్నితి పిజ్జాలు బర్గర్ బర్గర్లు అవి ఇవ్ అంటూ ఆ ఏమంటరు హెల్త్ కి సరిలేని ఫుడ్ మొత్తం తీసుకుంట్రూ ఆ అక్కడ ఆకూరలు పప్పు అంటూ ఇంకా ఉంటాయి కదా అండి మంచి మంచి పోషకారహ పోషకాహారం దొరుకుతుంది మన అక్కడ
అవునండి మంచి పోచ్ పౌ అందులో హని హెల్తీ రిలేషన్షిప్ కూడా ఉంటదండి ఏ కంటే అంతా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు రు మన ఏదన కొంచం బాలేదన్న మనం ఏదన కొంచెం సఫర్ అయ్ తన్నమన్న ఫస్ట్ నేనున్నా అని చెప్పిన మన దగ్గరకు ఒచ్చి
చాలా గుడ్వై ఏమంట్రూ మంచి వాళ్ళే ఉంట్రాండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని మా నేను ఒక ఇన్సిడెంట్ చూసా అనమాట మా ఫ్రెండ్ వాళ్ళకి బైక్ లేదు అపుడు వాళ ఇం ట్లొ వాళ్ల ఎవరికో బాలేదు వాళ్ళ మదర్ కో ఎవరికొ సంథింగ్ మా ఇంకో ఫ్రెండ్కి బైక్ ఉంది వాడ్ తీసుకొని ఒచ్చి రా ఆంటీ బైక్ లో వెళ్దాము ఆ కొంచెం దూరం కద నడ్చెకి కష్టమైతాది ఆంటీ వెళ్దామని చెప్పి వాన్ నేను మా ఫ్రెండ్ అక్కడే ఉండి వాళ్ళకి చూపించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలి పెట్టి వాళ్ళకి ఏమో కావాలంటే ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇచ్చి అలా చేసామండి అదే ఇక్కడ అనుకోం డి ఏమంటారు నడి రోడ్ లో ఏమన్నా జరిగినా కూడా చూసే వాళ్ళే ఉంటారు కదండి
అ మాకి టైం ఐతంది మా వర్కు టైం ఐతంది అని ఎళ్ళిపోయే వాళ్
అంత బిజీ లైఫ్ అండి మళ్ళీ నేను లేట్ ఆఫీస్ కి లేట్కపోతే మా మేనేజర్ తిడతాడు
పాపం వాళ్ళది కూడా తప్పు లేదండి ఎందుకంటే వాళ్ళకి పైనుండి అంత హెడ్డేకు టది కాబట్టి వాళ్ళు గూడా అలానే బిహేవ్ జేస్తారు
దా అది సి సిటీ లైఫ్ కి విలేజ్ లైఫ్ కి ఇదే డిఫరెన్స్ ఇక్కడ ఒ ఉహ్ ఒకరి కింద పని జేస్ స్తున్నం అదే అక్కడ మన పని ఏముంది ఒక పది నిమిషాలు లేట్ అయి తమనెలే మన పనే గదా చేస్ చేసుకుందాం రేపు చేసుకుందాం అనే ఒక దీమా ఆ రేపైనా చేద్దాంలే మన పని అని ఒక ధీమా అది ఇక్కడ మనకి దొరకదండి
అవునండి అదే మన మనీష్ తీ మనకు మన్ ఫస్ట్ మన పని కంటే ఎక్కువ మన మనిషి కావాల అని జెప్పి ఉంటాదండి అక్కడ
చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి పల్లెటూరుకి సిటీకి ఇక్కడ ఎవరు మనల్ని పట్టించుకునే వాళ్ళు గాని ఉండరిగా మన ఫర్ ఎక్సంపుల్ హెల్త్ బాలేకుంటే అసలు ఏమైంది అసలు అడిగే వాళ్ళుగాని ఉండరు. ఇక్కడంతా ఏందంటారు హాస్పిటల్ పోయినా సరిగ్గా చూసారని డౌటే అండి. ఎందుకంటే మనకు తెలీదు కొత్త ప్లేసు ఆ అంతగా ఎవరిని నమ్మేకి ఉండదు జస్ట్ ఒక సలైన్ పెడితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలా తీసుకుంటారు అదే మా ఊర్లో అయితే ఒక ఏమంటారు ఒక ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపే మంచిగా అయిపోతుంది ఒక వన్ నెక్స్ట్ డే నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మరి అంత హెల్త్ బాలేకపోయినా నెక్స్ట్ డే నేను లేచి నడవగల ను బా ఉండగలను అలా చూస్తారు.
ఆ అవునండి.
ఫుడ్ గానే మనం తీసుకునేది అంత కెమికల్స్ తో యూజ్ చేసిన ఫుడ్డే కదా అండి.
ఎక్కడ అండి ముఖ్యమైనది కెమికల్స్ కాదండి ముఖ్యమైంది ఫు డ్డు తినే టైం ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ వర్క్ అని చెప్పి వర్క్ మీద పరిగెడతామ అండి నిలబడ నిలబడి తి ఆ ఊరిక జస్ట్ కూర్చొని ప్రశాంతంగా తిందాం. అంటే అదిగో ఆ టాస్క్ వచ్చింది ఇది ఈ టాస్క్ వచ్చిందని చెప్పి హడావిడిలో హెడ్స్ నుండి వచ్చి హెడ్స్ నుండి వచ్చిందంటే ఫస్ట్ మనకి అన్నం కంటే ముఖ్యమైంది టాస్క్ కు దాన్ని కూడా పక్కన పెడతామండి ప్రశాంతంగా తినలేము.
ఇంకా ఏమంటరు కార్పొరేట్ జీవితమే అలా ఉంటుందండి.
అవునండి.
టమాట పల్లెటూరి జీవితమే బెస్ట్ మన అది మనది మన అనే ఒక నమ్మకం ఉంటుంది. ఈ రోజు కాకుంటే రేపు ఇక్కడ అలా ఉండదు ఒకరి కింద పని చేయాలి. వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చినప్పుడు ఆ డెడ్లై టైము లోపు కంప్లీట్ చేయాలే ఇక్కడ చాలా ఇష్యూస్ అండి ఇంకా ఆ సిస్టమ్ చూసి చూసి ప్చ్ ఐ సైట్ రావడం, మళ్ళీ ఇంకా ఏమంట్రు. కొంతమందికి వాటర్ అవన్ తాటవే అంట ఆ కంట్లోంచి వస్తా ఉంటాయండి.
అవునండి ఎందుకంటే క ఐ ఇష్యూస్ వచ్చాయండి అవన్నీ ప్రాబ్లమ్సు.
ఉమ్ అవ్
ఉమ్ మన మీద మనకేర్ చానా తక్కువ ఉంటదండి. ఇక్కడ సిటీస్ లో ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటది. వర్క్ వర్క్లోడ్ ఎక్కువ ఉంటది. అందులో ట్ కొంతమందికి అయితే. ఇంకా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే ఇంగా చాలా కష్టమండి.
అందులో ఈ పని ఇది పోయేది, ఫుడ్డు, ఇది ఒకటియితేయితే ట్రావెలింగ్.
అత్నా అది ఇంగా అండి ట్రాఫిక్ జామ్ తో
ఆ టూ త్రీ అవర్స్ ట్రావెలింగ్ అంటే. మనం సగం అక్కడే అలిసిపోతామండస్ సలు అవ్వదు మనతో ఇంకా ఏం చేసేకి. ఉమ్ ఇంకా మీటింగ్స్ అంటారు. అవును ఇంకా మీటింగ్స్ అంటారు. కనీసం ఇంటికో చ్చిన ప్రశాంతంగా ఉందమంటే. ఉండేకుండదు ఆ మీటింగ్స్ అంటూ, ఇంకా ఏవేవో అం టూ తల తినేతరు బాబోయ్.
ఆ అవునండి.
అదే ఇప్ నాకు ఒక్కొక్కసారి అనిపించిందండి ఏక్కడ ఉన్నప్పుడు, నేను సిటీ లో హెల్త్ బాలేద్ సడన్ గా అప్పుడు నాకంటు ఎవ్వరు లేరు ఇక్కడ చూసుకునేకి. అసలు ఏమంటారు నాకు లేయడానికి కూడా ఓప్ క్లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ వునే నేను ఇంట్లో మా ఇంట్లో ఉండింటే. మా అమ్మ మ్మ, నాన్న ఉండుంటే. ఉండి బాగా చూసుకునే వాళ్ళు ఫుడ్ విషయము లో అయినా, నాకి ఇంకోటి అయినా. చిన్నప్ పిల్లాడిలా చూసుకుండే వాళ్ళు. అనే ఒక ఫీలింగ్ వచ్చిందండి నాకి. అందుకే ఇంటికి. ఊర్ కి వెళ్ళాలంటే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉంటండి. వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లో బాగా హ్యాపీ గాడిగి, గాడిపి అమ్మ చేసిన ఫుడ్ తిని. బాగా మాట్లాడి కబుర్లు చెప్పుకొని. అందరం బాగా ఎంజాయ్ చేస్తే. ప్చ్ అంతే మారుతూ ఉంటాయండి. చిన్నప్పుడు మనం స్కూల్ పోకుంటే. కొట్టేవాళ్ళు ఇప్పుడు? ఇప్పుడు ఇంటికి పోతే ఉండు అలా అంటారు.
ఆహాం
అంతే సిచ్యువేషన్ బట్టి అన్ని మారుతూ ఉంటాయండి.
ఆహ్ అవునండి
అందుకే ఏమాటికమాట మనం. ఉండే దగ్గర ఉంటేనే అన్ని మనకి నచ్చినట్
నచ్చినట్టు ఉంటది. అవునండి పల్లెటూ అందులో పోయ్ ఇక్కడ మన ఇం ట్లో వల్ళ వదిలిపెట్టి. అంతా ఇక్కడికోచ్చి. ఏం ఆ అండి లైఫ్ అంతా
ఉహ్ అదే అండి నేనైతే సి. టి ఐస్ సి. టీ లైఫ్ కన్నా, పల్లెటూరి లైఫ్ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే అక్కడ? మనకి అక్కడ దొరే అక్కడ దొరికే ప్రశాంతత కావచ్చు. ఆ నా ఏమంటారు. మన ఫ్యామిలీ గావచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు. మనకి ఏమైనా సరే మనకంటూ ఒకరు ఉన్నారు. అని ఒక నమ్మకం.
ప్చ్ అవునండి
ఆ అండి సరే అండి. మీకు తెలిసిన సమాచారాన్ని ఇగ్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
మీకూడా ధన్యవాదాలండి.